డి
హాయ్ అండి
ఏం చేస్తున్నారు బావున్నారా
ఆహా బాగున్నామండి మీరు అండి
బావున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే ఉన్న మీరు
నేను కూడా అంతే అండి ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నా
ఆ తిన్నా అండి మీరు
తిన్నా అండి ఏం తిన్నారు
ఆ రైస్ ఇంకా బెండకాయ
ఓకే ఎవరు చేశారు ఎవరు చేసారు ఫుడ్
ఆ ఆ ఫుడ్ నేను చేసానండి అమ్మ కూర చేసిందండి
ఓకే
ఆ
ఇంకేంటండి బా తిన్నారా ఏం చేశారండి ఆ తిన్నా అండి పర్లేదు కొంచమే తిన్నా నేనయితే వైట్ రైస్ అండ్ కారంపూడిలో తిన్నా అండి
ఆ
అండ్ మా ఫ్రెండ్ రోటీ పెట్టుకొని వచ్చి దాంట్లోకి కారం పొడి వేసి ఆనియన్ ఆనియన్స్ కట్ చేసి పెట్టించింది ఒక రోల్ లాగా చేసిచ్చింది ఆ రోల్ తిన్నా కారంపొడి రైస్ తిన్నా
ఉమ్ బాగుంటదండి ఇట్లా చిని అది చెనుగు అది శనగ ఉమ్ కారంపొడి
అవునవును నేను మా మా సైడ్ మే కారం పొడి అంటాం చెనిగిట్టనల పొడి కూడా అంట
ఆ ఇంకేంటండి రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ ఏమనా జ ప్లేసెస్ ఏమైన్నా విజిట్ చేసారా
రీసెంట్ టైమ్ లో అంటే ఇక్కడికి వెళ్ళలేదండి ఖాళీగానే ఉంటున్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ సాటర్డే ఆర్ సండే రెండిట్లో ఏదో ఒక రోజు షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను ఎప్పుడు వెళ్ళాలి అనేసి క్లాటీగా తెలిదు మా ఫ్రెండ్కి మెసేజ్ చేసా ఆ అమ్మాయి సాటర్డే ఆర్ సండే నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు మా పిన్ని వస్తా అని చెప్పారు దాన్ని బట్టి నేను చెప్తాను అప్పుడు వెళ్దాం లేరా అని చెప్పేసి మెసేజ్ చేసింది ఇంకా
ఆ
సరేలే అని చెప్పి కామ్ అయిపోయా
ఆహా
ఇక మీరు ఎక్కడైనా విసిట్ చేశారాండి రీసెంట్ టైమ్స్ లో ఏదైనా
ఆ రీసెంట్ టైమ్స్ లో అంటే తిరుగుతుంటాం అండి అలా హైదరాబాదు బెంగళూరుకి ఒకసారి వెళ్ళచ్చ వచ్చాను హైదరాబాద్ ఒకసారి వెళ్ళొచ్చాను అంటె నార్మల్ జస్ట్ క్యాజువల్ గా వెళ్ళొచ ఆ ఏమన్నా రీసెంట్ టైమ్స్ లో కాకుండా ఏమన్నా ఏమన్నా లైక్ కెనాల్స్ గానీ ఏమన్నా హిల్ ఏరియాస్ కాని ఏమన్నా తిరిగారా అండి
లేదండి రీసెంట్ గా అయితే వెళ్ళలేదు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి ఎక్కడికి అయితే వెళ్ళలేదు ఖాళీగానే ఉంటున్నాను ఆ కాలేజ్లో ఉన్నప్పుడు ఒకటి ట్రిప్కి వెళ్ళినం అట కాల్ ఫ్రెండ్స్తో అంతా ఫ్రెండ్స్ ఆ ఫ్యాకల్టీ మొత్తం వాళ్ళతో ఆ నంది హిల్స్కి వెళ్ళాము అండ్ చాముండేశ్వరి టెంపుల్ కే వెళ్ళాము ఇంకా అదో గార్డెన్ వెళ్ళామండి పార్క్ జ నాకు ఎగ్జాక్ట్ గా గుర్తుకు లేదుో అక్కడికి వెళ్ళాము అంతే అండి నాకు ఇంకా గుర్తులేదు ఎప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇట్వల్లి గుర్తులేదండి ప్లేసెస్ నాకు నంది హిల్స్ అయితే బాగుండండి అర్లీ మార్నింగ్ ఫుల్లు మంచు పడుతుండే చలికి ఆ మంచుకి బాగుండే అండి ఆ ఫీలింగ్ అంతా ఆ అంటే సూర్యుడు అప్పుడప్పుడే ఉదిస్తుంటే ఇట్లా టచ్ చేసిన ఫీలింగ్ వస్తుండే అనమాట బాగుండే
అంట ఇటు సైడ్ గండి కోట్ ా ఇటు వెళ్లమండి
ఆ ఓకే అప్పుడుయితే హిస్టారికల్ ప్లేసెస్కి అయితే వెళ్ళామండి నేను కూడా గండి కోటాకి నే కూడా పోయినాను అక్కడ చూ అ లేదు మరి ఆ ఇదింది కదా అండి దాని పేర ఏమంటారు అబ్బా పుష్ప మూవీ జరిగింది కదా షూటింగ్ అది దాన్ని ఏం గుర్తు రావట్లేదు నాకు అక్కడికి వెళ్ళామండి ఆ ఆ యాగంటి యాగంటిి టెంపుల్ క వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి ఆ ప్లేస్ బాగుండేండి చాలా బాగు అనిపించిందింది అక్కడ ప్లేస్ అంది అంతా అంటే నంది ఇంచిు ఇంచి పెరుగుతారు అని చెప్పేసి చెప్తారు కదా ఆ పెద్దగా ఉన్నింది అది చూసా నేను బాగుందింది అదొక్కటే అంటే ఇంకా వెళ్ళంది మేము న్ూ అది కూడా లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ వెళ్ళమనమాట
అక్కడ కేవ్స్ ఉంట కేవ్స్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళారా అండి కేస్కేమన్నా
అది వెళ్ళామండి బట్ అంత అద్భుతంగా అయితే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అే అంత అద్భుతంగా అయితే ఏమ అనిపించలేదు ఆ బాగున్నింది గుహ అంతా అంటే అక్కడ ఆకాశగంగకి దారి అవంతా పెట్టారుగాని మరి అవి నిజంగానే అక్కడ నుంచి వెళ్తే వెళ్త స్తామా లేదా అన్న విషయం అయితే నాకు తెలీదు అనమాట
ఎల్లోర కేవ్స్ అయితే బాగుంటాయండి దీంట్లో కన్నా ఎల్లోర కేవ్స్ అంటా ారు ఎల్లోరా కేవ్స్ లో మన ఇండియాలో బెస్ట్ అంటే ఎల్లోరా కేవ్స్ అండి
అవునండి నేను కూడా చిన్నప్పుడు స్కూల్లో హిస్ట హస్టారికల్ అది సోషల్ చదివేటప్పుడు బుక్స్ లో చూసా అనమాట ఎల్లోరఘు వల్లోరా అని చెప్పేసి చూసా అనమాట
ఇకా మహారాష్ట్రలో కూడా బాగా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయండి లైక్కలు ఉన్నావు అలా ఇవన్నీ బాగా స్టేషన్స్ మన నంది హిల్స్ ఎలా ఉంటందో అలా ఉన్నాయి ఉంటాయండి సార్ వెళ్తే అక్కడికి వెళ్ళాలండి బాగుంటంది ప్లేసెస్
అవునండి మన మనముక్ చాలా మంది ఏంట
చెప్పండి చెప్ప
అదే అండి యాక్చువల్గా మన వాళ్ళు ఏమంటారు ఇూనియన్స్ అందరూ వేరే కంట్రీస్కి వేరే దేశాలకు అన్నింటిక వెళ్ళి చూస్తార అనమాట బట్ మన ఇండియాలోనే చాలా మంచి మంచి మంచి ప్లేసెస్ చాలా అద్భుత అద్భుతంగా ఉండేటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయన్నమాట
నేను అదే చెప్తాం అనుకుంటున్నా మీరే చెప్పేశారండి.
అ ఓ సేమ్ సేమ్గా ఆలోచిస్తున్నాము అయితే
ఊ మన ఏ మన ఇండియా లోనా చాలా ప్లేసెస్ ఉన్నాయండి మంచి మంచి ప్లేసెస్ మంచి మంచి బీచెస్ మంచి మంచి ఈ హృచషన్స్ ఆల్ ఇన్ వన్ అంటే ఎక్కో ఇప్పుడు యుఎస్ లో అంటే ప్చ్ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కాని ఎక్కడికి పోవాలంటే ఒక్క స ఒక్క చోటనే ఉంటాయి అనమాట ప్చ్ మన సైడ్ అట్లా కాదు కేరళనో ఊటీనో లైక్ మహారాష్ట్రాలో స్టేట్ స్టేట్ కి మంచి మంచి వ్యాలీస్ మంచి మంచి హిల్ స్టేషన్ సు ఉన్నాయండి.
అవునండి ప్రతి ఒక్క స్టేట్ టే అంట ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి ఒక్క అంటే ఏదో ఒక దానికి ప్చ్ ఆ యూనిక్ గా ఉంటుందంటారు కదా ప్రతి కంగా ఉంటుంది ఆంధ్ర కానియచ్చు తెలంగాణ కానియచ్చు కర్ణాటక కేరళ అబ కేరళ అయితే భలే ఉంటుదండి అన్ని మంచి మంచిగా ట్రీస్ ఊ అంత కేరళకి వెళ్ళాలని అంటే ఏంటనంటే మెయిన్ ఇల్లులండి అక్కడ వాళ్ళు ఇల్లులు ఎం ఎంత బాగా కట్టుకుంటారు అసలు వాళ్ళ మనకి యాక్చువల్ గా ఇంటి నంబర్స్ అట్ల ఉంటాయి కదా బట్ కేరళ వాళ్ళకి నెంబర్స్ ఉండవు ఇంటి నేమ్స్ ఉంటాయి తెలుసా చాలా విచిత్రంగా ఉంటాయి అవన్నీ
ఓ
వాళ్ళ నేమ్స్ కూడా మనకి ప్రనౌన్స్ చేయనికి తిరగదనమాట తమిళు అంతా మనం అర్థం చేసుకుంటాం తమిళు కన్నడ అట్లీస్ట్ అర్థం ఐతది బట్ మళయాళ మా స్లాంగ్ అసలు మామూలుగా ఉండదన్నమాట కొంచెం కూడా అర్థం కాదు మాకు ఎవరనా కొలీగ్స్ మాట్లాడారనుకో
ఊ
మాట్లాడుతున్నారా తిడుతున్నారా అలా ఉంటా అన్నమాట నా ఫ్ ఫేస్ ఇలా డౌట్ గా పెట్టింటా నేను ఇంకా
ఊ
ఊ బట్ బాంటది తిండానికి అర్థం కాకపోయినా ఓకే ఏదో మాట్లాడుతున్నారబ్బా అనిపిస్తుది అంతే పిష్ నాకేం అర్ధం కాదు ఇంకేంటండి.
చెప్పాలండి ప్చ్ కేరళలో నాకు నచ్చేదంటే రోడ్స్ అండి రోడ్స్ కానీ ఆ ఇంటికి ఇంటికి పోయే క్యాబ్స్ కానీ అంటే చెత్త ఉండదు అనమాట బాగా క్లీన్ గా పెట్టుకుంటారు మన సైడ్ అట్లా ఆ అంత అవ్వదండి
అ నేనైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదండి అదే చెప్తనే అది చెప్తే కదా ఒకొక్క స్టేట్కి ఒకదాని కి అని చెప్పేసి యునిక్ గా ఉంటుందని తమిళనాడు అన్ని స్టేట్స్ అట్లా ఒకొకటి ఇప్పుడు ఆ నాట్యం అదే డాన్స్ తీసుకుంటే కూచిపూడి కతాక్కళి ఇట్లా ఒక్కొక్క స్టేక్ ఒక్కొక్కటి యూనిక్గా ఉంటుందన్నమాట. బాగుంటుంది బాగానిపిస్ తది బ్యూటీ అండి మన ఇండియా చెప్పండి ఏదో చెప్తున్నారు.
అదే అండి నేను కర్ణాటకలో బాగా కూల్ గా ఉంటది క్లైమేట్ మళ్ళీ చెన్నై లో ఎదంత బీచెస్ ఏరియాస్ టెంపుల్స్ గానీ బాగుంటాయండి
అవును
మ్ కేరళ సైడ్ అయితే కోస్టల్ సైడ్ అంతా బలే ఉంటదండి రోడ్డు అంతా గోవా నుంచి మహ మహారాష్ట్ర నుంచి కింద కేరళ వరకు బలే ఉంటాయం డి బీచ్ పక్కనే రోడ్డు ఉంటది
బాగుంటుందండి ఆ ఫీలింగ్ అద్భుతంగా కార్ లో వెళ్తా ఉంటే ఆలాంటి ప్లేసెస్ కి బాగా అనిపిస్తది ార్ బైక్ నాకు స్పెసిఫిక్ గా నాక బ్ బైక్స్ లో వెళ్ళడం అంటే బాలే ఇష్టం అండి
ఆ
నాక్ కార్ అవంతా అంత నచ్చదు కానీ నాకు బైక్ అంటే చాలా ఇష్టం అనమా ట్లో వెళ్తే నాకు బాగా అనిపిస్తది
మ్ కార్స్లో కూడా పైన రూఫ్ ఉంటే సన్ రూఫ్ ఉంటే పైన ఓపెన్ చేసుకుొని బాగా ఫీల్ అవ్వచ్చండి ప్
అదే ఒక మూవీ లాగా ఫీలింగ్ వస్తుందన్నమాట ఆహా హాయిగ అట్లాగా
మ్
ఇంకేంటండి చెప్
ఇంక్కేక్కడన్న డెస్టిని ప్లాన్స్ ఉన్నాయ అంటే ఇక్కడ పోయి ఇలా చేయాలా ఇలా
నాకు అ నాకు ప్లాన్స్ అంటే హిస్టారికల్గా అయితే అది హిస్టారికల్ అంటే ఇట్లా డివోషనల్గా అంటే నాకు కేదార్నాథ్ ఇష్టం కేదార్నద్ వేల్లలని అంటే ఆ శివయ్యని కలవాలని అంటే అ ఏమంటారు దర్శనం జరగాలని అంటే చాలా ఆ అంటారు అదృష్టం ఉండాలి అని అంటారు కదా అలా అనమాట తర్వాత నాకు నార్త్ ెళ్ళాలంటే ఇష్టమండి లడక్ సిమ్లా ఇలాంటివన్నీ వెళ్ళాలని ఇష్ ఇష్టమండి నాకు బట్ వెళ్తా అండి ఏదో ఒక రోజు బైక్ ట్రిప్ వెళ్తా అండి నేను నా పార్ట్నర్తోని మీకు అలా ఏమైనా ఉన్నాయండి డ్రీమ్ డెస్టినేషన్ న్స్ లీక్ అట్లాగా
ఉన్నాయండి చాలానే ఉన్నాయి స్ఫీతి ైక్ స్ఫీతి లడక్ లే మనాలీ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ డార్జిలింగ్ డార్జిలింగ్ ఉంటదండి అసలు ప్లేస్ సన్ రైస్ బలే ఉంటదండి అస
ఆ దార్జిలింగ్ అవునవును అ ఓకే అండి బాయ్
ఆ ఓకే అండి బాయ్ అండి